అలో
హలో
హలో
ఆ హలో
ఆ ఏం చేస్తున్నావ్ అబ్బా
ఏం లేదబ్బా.
తిన్నావా
ఆ తిన్నా నువ్వేం చేస్తున్నావ్
నేను కూర ఒండుతున్నా
ఆహా పిల్లల్ ఏం చేస్తున్నారు
ఉంటన్నారబ్బా మీ
ఔనా హోంవర్క్ చేసారా వీళ్ళకూ రేప్ గ్జామ్ ఉందంట ఇద్దరూ
చదువ్కుంటున్నరు చదువుకుంటున్నారా ఆళ్ళు రేపు టెన్త్ క్లాసోళ్ళక్ ఎగ్జ్ అది కాదు రేప్ ఉ టెన్త్ క్లాసోళ్ళకి ఎగ్జామ్ ఉంది కదా
ఆ ఎగ్జామ్ ఉంది గనీ వాళ్ళు ఆ వన్న వన్ ఓ క్లాక్ తర్వాత వచ్చిద్ది. చూడగా ఉంటది వాళ్ళకి ఆ ఆ ఉమ్ అక్కడ వాళ్ళ టెన్త్ వాళ్ళకి స్కూల్ సెంటర్ అక్కడ. ఆ ఆ వస్తుంది.
ఆ
ఆఆ
ఏం కురబ్బా?
కర్రీ ఈ రోజు ఫిష్ ఆ ఆ ఫిష్ అక్క చేపల కూర.
ఫిష్ మాకివ్వు
ఈ రోజేమో సండే స్పెషల్ కదా, ఆ
నాకిస్తే నేం కూడా వండుదును.
మీది ఏం కర్రీ? మీదేం కూర?
ఎగు కర్రె
అల్ ఆహా ఎగ్గునా.
గ ఎగ్
ఆహా కు
ఆ అన్నయ్యమ అన్నయ్యం చేస్తున్నాదంటన?
అన్నయ్య బయటికెళ్లే హలో హలో
అన్న బయట ఆ అన్న బయటికెళ్ళిండు.
ఆ ఆ ఆ హలో హలో
హలో పనైపోయిందా? అయిపోయింద
ఆ
రబ్బా
ఆ అవును.
ఎంత మంది వస్తున్నారు?
ఒక ఇరవై మంది దా వస్తున్నారు
అవునా మాకు కొన్ని నీ మిరపకాయలు కావాలబ్బా.
ఎంత కావాలబ్బా?
ఒక ఐదు కే ఐదు ఐదు కేజీలయిన కావాలి.
ఆ ఉంటాయబ్బా తీసుకోండి.
లావు అబ్బా లావుమిరపకాయలు ఉన్నాయా?
లావు మిరపకాయలు ఉమ్ వేయలేదబ్బా అవి.
అవునా, మీ దగ్గర తేజ మిరపకాయలు ఉందా అబ్బా?
ఆ తేజనే ఏషాను.
మరి అవి కేజెంత?
ఆ
కేజి ఎంత?
మూడు వందల్
కేజీ మూడు వందల అంటే ఒక కింటా ముప్పై వేలా
అవునబ్బా ఎప్ రే
కింటా ముప్పై వేలు ఏడుందబ్బా
గానీ మూడు వందలు ఇప్పుడు సెకండ్ మంచి ఉన్నాయి అబ్బా మాయి మిరపకాయలు
ప
రెండు వందల యాభై అయినా మూడు వందలకి ఇస్తారు
ఆహా
ఆ
మా దగ్గర నూట యాభైకె ఇస్తున్నారు
కేజినా ఆ
అది గూడా లావ్ మిరపకాయలు
లా ముర్పు లా మిరపకాయలేన్ని కేజీ ఎంత కేజీ మూడు వందలు అంటున్నారు గా హలో
అట్టే
హలో
హలో హలో వన్ ఫిఫ్టీ
ఆ
నా వయసు వినిపి నా వాయస్ వినిపించట్లేదా అబ్బా
ఆయ్ ఇప్పుడు వినిపించిందబ్బా
ఆ నాకు ఫోన్ వస్తే కట్ చేసిన
ఆహా
ఆ నూట యాభై రూపాయలకు కేజీ అమ్ముతున్నారులే గాని అబ్బా మీరు ఉగాది పండుగ జరుపుకు కున్నారా
ఆ జరుపుకున్నాం అబ్బా
ఎలా జరుపుకున్నారు అబ్బా
ఏముందబ్బా పొద్దున స్నానాలు చేసి పూజలు చేసాం ఉగాది పచ్చడి చేసామ్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
బానే జెర్పుకున్నామ్ సందడి సందడిగా
ఒప్పుకోట్లే
మీరేలా జెర్పుకున్నారబ్బా ఆ
బొబ్బట్లు చెయ్యాలే
మేం పొద్దున్నే లేేసినాం వాకిలిడుచుకున్నాం కలాపి చెల్లు ఆ ఏందబ్బా అబ్బా నీ వాయిసు క్లారిటీ వినిపించట్లేదు నాకు చేయడం రాదు
మీరు చేసే అబ్బా బట్లు అంటున్నా చేయ లేదా
చెయ్యలే నాకు చేయడం రాదు
అవునా
సమ్మర్ లో చేద్దాం అనుకుంటున్న
ఆహా చేసినప్పుడు నాకు గూడా పంపండి అక్క
సరే సరే సరే పంపుతలే
ఆ ఎప్పుడైనా రావచ్చుగా
వస్తలే అబ్బా
నువ్వు అన్నయ్య మీరిద్దరు పిల్లలు తీసుకొని రావచ్చు కదా ఎప్పుడైనా
వస్తా ఇవాళ రావాలిబ్బా ఫిష్ కర్రి
ఆ ఆ సమ్మరరండి
ఫిష్ కర్రీ ఉంది కదా ఇప్పుడు రావాలా
అంటే ఇప్పుడు నైట్ టై
సరే సరే వగాడు బరు
ఆ
నాకైతే ఒకటే ఫోన్ చేస్తున్నాడు మా అక్క కొడుకు అబ్బా
ఆ ఆ
మీరు ఎక్కడ చదువుకున్నరబ్బా
నేనా ఏంటర్ అయింది డిగ్
అమ్మని వాయిస్ వినిపితి ఎట్లే తబ్బా
ఆ ఇది ఫస్ట్ ఇయర్
అది కాదు అసలు నీ వాయిసే వినిపించలేదు
వినిపించట్లేదా హలో నీ వాయిస్ నాకు బానే వినిపిస్తుంది
ను ఎక్కడ చదువుకున్నావ అంటే ఆ వయసప్పుడు హలో
ఆ చెప్పక్క వినిపి ఇప్పుడు వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది లేగాని ఎక్కడ చ ఎక్కడ చదువుకున్నావు.
నేను కారపల్లిలో చదువుకున్నా
కారేపల్నా
ఆ
మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉండేటోలో అబ్బా
నాకున్నారాబ్బా ఒక పది మంది ఫ్రెండ్స్లు
పది మంది మీ ఊరు వాళ్లేనా,
ఆ మా ఊరు వాళ్ళే అంటే పక్క ఊరు వాళ్ళు కూడా ఉన్నారు గానీ మా ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళు హలో
అబ్బా మీరు కాలేజ్కి బస్సు మీద వెళ్లారా, ఆటోలో వెళ్లారాబస్ మీద ఎలార ఆటో మీద ఎలారా
ఆట మీదే వెళ్ళాంబ్బా అ ఎంజాయి ఏ వేరు ఫ్రెండ్స్ తో కలిసి ఆటోలు మా ఆటో మీద వెళ్ళడం ఫ్రెండ్స్ అందరం మేము ఆ
మక్కఖారచ్చ ఆ బటు మొక్క జోన్ లోన్నా బాస్ వేట్ కార్నర్
ఆ
స్వీట్ కార్నర్ ఉందా స్వీట్ కార్నర్ అబ్బా మొక్కజొన్నలు మొక్కజొన్నలు స్వీట్ కార్నర్
మాకు లేవబ్బా మీకున్నాయా
మాకు గూడా లేవబ్బా మా పక్క
లేవబ్బా మీకు ఉన్నాయా ఆహ
మాకు లేవు మా పక్క చేన్నోళ్ల కు ఉన్నాయి. రోజు తీసుకొస్తున్నారు. తింటున్నారు. మ్ నేను తినట్లేదేన్ చేయట్లేదు మూడు సర్జరీలు జరిగినాయి. ఆ నేను తిరిన్న. నేను తినను. ఆలుగడ్డ, వంకాయా అలాంటివి నేను తినను ఎక్కువగా. ఎప్పుడో ఒకసారె ఆ
హలో సరె బాగున్నార మీ ఇంట్లో వాళ్ళందరు? హలో ఆ
మ మా ఇంట్లో వాళ్ళందరు బాగున్నారు. మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్రా మరి?
అహ ఆ బాగున్నారు.
ఆ మీ అత్త మావ ఎలాగున్నారు మరి
బానే ఉన్నారు. అందరు బానే ఉన్నాం అక్క. ఆ ఏం సంగతి